హలో
హలో
నమస్తే స్కారమండి.
స్కారమండి. తిన్నారా ఆ బాగున్న మీరు బాగున్నార బాగున్న ఏం చేస్తున్నారు ఏం లేదు ఖాళీగానే ఉన్న మీరేం చేస్తున్నారు. మేము వంట చేస్తున్నాం కుకింగ్ అవునా
ఊమ్
ఏం తిన్నారా మరి లంచ్ అయిందా లేదు ఇంకా కాలేదండి మిదైంద మాది ఇంకా కాలేదండి ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నా ఆ ఇప్పుడు ఏం వంట చేశారు మరి ఈరోజు స్పెషల్ ఈరోజు రోజు మటన్ ఇంకా ఊమ్ బగా రన్నం ఊ ఓ ఈరోజు బగ్రీదు స్పెషల్ సాంబార్ అవునవు
బక్ ఏక్
ఇంకా కస్టెడ్ చెప్పండి ఇంకా మరి ఏం చేస్తున్నారు ఏంటి సంగతులు ఏంటి ఈరోజు ఈరోజు అయి ఏం ఏం లేదు ఇక రెడీ అయి కూర్చున్నాం
మ్
ఉ ఇంకా మీ ఇదింటిది స్పెషల్ అవునా
మ్
ఇంకా
ఉ ఉ ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి
అమ్మ వాళ్ళు ఉన్నారు
ఉహు డాడీ డాడీ
డాడీ బయటికి వెళ్ళారు బైటికి కొంతమంది వచ్చారు పండుగ కద కలవడానికి వచ్చింది
ఉ మీకు ఎవరైనా ఇక్కడ మా ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉన్నారా
ఆహా లేరు
లేరా టెన్త్
ధన్యవాద ఎవర ఉన్నారా ఆ మా సిస్టర్ ఉంది మా చెట
టెన్త్ కంప్లీటెడ్ హా
మొన్ననే రిజల్ట్ వచ్చింది కదా పాస్ అయింది ఇప్పుడు ఆమె కూడా చూస్తుంది ఏం తీసుకోవాలి అనేసి గ్రూప్
అవునా
ఉ ఇది ఎం అన్నది బయపీసే గాని ల్యాబ్
బబా
ఆ ల్యాబ్ ది అది ఇక నర్సింగ్ చేస్ వస్తుది అనుకుంటుంది కానీ ఇంట్లో వద్దన్
అవునా
మ్మ్ హు
చెయాల్ చేయాలి ఏదోకటి
వేరేదియమ్ వా చేసుకో ఐటీ లేకపోతే డిప్లమా చేసుకోని చెప్ స్తున్ గాని లేదు ఆమె నర్సింగ్ ఆ
ఏది ఉంట జేయాలిగ
ఆ అదే ఇగ సూస్తుంది ఇగ ఏం తీసుకుంటదో
హ్మ్ ఏమి చేయను బెటర్ ఫ్యూచర్ ఏది ఉంటదో అది ఎంచుకుంటే బెటర్,
పేంద పని మీది
ఇంకా వర్క్ ఏం రాలేదు ప్రజెంట్ అదే వర్క్ లో ఉన్న
అవునా
వ కుకింగ్ అయిపోతే వర్ కంటే ఏమి ఉండదు కదా మరి మీ మరి ఈ రోజు ఏ డ్రెస్త్ ఏ మోడల్
నాదా పంజాబీ డ్రెస్ చమ్మ చమ్మత్ ఇ మంటమా వస్తవా అలా ఎల్ నిన్ననే వచ్చి పోయింది, నిన్ననే వచ్చి వెళ్ళిపోయింది ఆ ఇది ఇచ్చింది మా పెద్దమ్మ ఇచ్చింది. ఏమది అంతేనా ఆ ఇదవే వాయి జరిగింద్ గద నాకి టి బి పోయ్ యాచ్చువలి ఇరోజు పండగ గదా ఇగనేను ఫోన్ జెయ్యలేదు ఇప్పడ వరకు
చెై చై ఫస్ట్ అత్తమ్మా చెప్ ప్రేషన్ ఫస్ట్ ప్రిపేర్ మీ అత్తమ్మకే ఇవ్వాలి
అవునా ఈ రోజు ఫస్ట్ టైం నేను చెయ్యలే.
ఈరోజు మరి పని ఏం కాలేదా ఇంట్ల
పని అయిపోయింది. గానీ ఎందుకు అలా చేయ్ బుద్ధి అవుతలేదు
అయ్యో అలా ఎందుకు మరి అట్లా
కాకలే అంటే ఇగా పెద్దన్నయ్య వాళ్ళు వచ్చిండ్రు కదా మా వాళ్ళతో మాట్లాడాలంటే సిగ్గేస్తది.
అవునా
ఆ
ఉ‌
ఈవినింగ్ చేస్తే, సాయంత్రం చేస్తే అందరు ఫ్రీ ఉంటారు. కొంచం అనే వాళ్ళు కూడా బయట ఉంటారు. మాట్లాడొచ్చు.
హ మరి ఎటు ప్లానింగ్ లేదా బయ్టికి వెళ్ళడం అంటూ అటు ఇటు
అమ్మో బాగా ఎండుంది బయట
అయితే ఉంటది. ఇగా అది నార్మల్ పండగ అన్నప్పుడు బయటికి వెళ్తేనే కదా బాగుండేది
అమ్మో బాగా ఎండుంది. ఈవినింగ్ సాయంత్రం చూద్దాం. వెళ్ళి సాయంత్రం వెళ్దాం. ఇంకా మీరు ఏం డ్రెస్ యేసుకున్నరు
మేమా
హ్మ్
ఎగ్ ఫ్రై పిల్లలు ఏమున్నా రంజాన్ కే కొన్నాను నేను ఇగా ఇప్పుడు ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయ ఎందుకు అనేసి ఉండేది
అవునా ఇవేంటి సౌండ్స్ చస్తాన్నే బాగా
సౌండ్స్ వస్తున్నాయా కుకింగ్, కుకింగ్ సౌండ్స్
ఎ అ కూడా
పిల్లలు ఇగ పిడుగులు అంతే ఇగ మనం ఏం చెప్పలేం వాళ్ళకి ఆపలేం
అవునా అదైతే అవును మీ పిల్లలకి మరి డ్రెస్సులు కొన్నారా లేదా
తీసుకోలేదండి ఈ సరి బడ్జెటు నా బడ్జెట్ మా దగ్గర ఈ సరి చాలా చాలా అంటే చాలా టైట్ ఉంది
అయ్యో
ఏం చెతా
ఇకా అప్పుడప్పుడు అట్లా టైమ్
టైమ్ వస్తది ఇగ తప్పదు అడ్జస్ట్ అడ్జస్ట్ తనే అన్నీ
అవును అడ్జస్ట్ అయితేన గదా ముందు లైఫ్
మ్మ్
ఇంకా మరి ఈవినింగ్ ఏం ప్లాన్ ఉంది సాయంత్రం వెళ్ళాలినుకుంటు మరి
ఈవెనింగ్ చూడాలి ఇక బయటికి వెళ్ళాలి అనుకుంటున్న పిల్లల్ని వేసుకుని పార్ కదా ఇగ పెడితే కాసేపు అలా వాళ్ళని తిప్పుకొని వస్తే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీ
అవునా ఇంక ఎన్ని ఇంకా మీ పిల్లలకి ఎన్ని రోజులు హాలిడేస్
ఎత్ట్వెల్త్ నుంచి స్టార్ట్ స్కూల్స్
అయ్యో తొందరనే
తొందరిని బట్టి ఎండలు ఎక్కువ బాగాలేవా ఎండలు ఇట్లనే ఉంటే పంపించాను
అవునులే మా ఎండలు చూసి పంపియండి
కొంచెం వర్షం అట్లా పడితే పంపుతా ఎండ ఇలానే ఉంటే కంటిన్యూగా ఉంటే పంపించాను ఈ నెల అంతా వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళు తట్టుకోలేరు
ఇగ అంటే బాగుంది ఎండ ఇంకొంచెం ఈరోజు కొంచెం అట్లానే చల్లగ ఉంది కానీ మబ్బుల్లోనే
అంత గాదు ఇక్కడ బాగా ఎండుంది.
ఇంకా మా ఏరియా సైడ్ ఎవరున్న ఎవరైనా ఉన్నరా మీ వొళ్ళు
మా వొళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు.
అ
హ్మ్
ఇంకా మరి ఈరోజు స్పెషల్ ఏం చెయ్యలేదు. దా
స్పెషలు నిన్న పెద్దవాళ్ళకి మేము మొక్కుకున్నాం సో నిన్ననే మటన్ ఆ బగారా రైస్ ఎంత అది మార్నింగ్ అదే ఉండే అదే తిన్నాం అన్నమాట ఇ మ మళ్ళీ ఎలాగో ఇప్పుడు వస్తది కదా
ఆ
యా అందుకే ఏం తెచ్చుకోలేదు చూస్తాం సాయంత్రం వరకి సాయంత్రం వరకు ఏదైనా వస్తే చేస్తాం లేకపోతే ఇంకేదైనా చేసుకుంటాం తెచ్చుకొనైన చేసుకుంటాం అలా ఊకే ఎండకి ఈ ఊకే ఎండకి ఇగ వంట దగ్గర నిల్చోవాలంటే కష్టం. అడ్డంగ ఉంది
అవును అబ్బ బాగా ప్చ్ ఉడక వొస్తది బాగా
అలా
మరి హాలిడేస్ లో ఎట్ ఎటు వెళ్ళలేదా
ఎటూ వెళ్ళలేదు ఎండలకి పిల్లల్ని పట్టుకొని ఏం వెళ్
అవును అదే ఇప్పుడే చేసింది
కదా
అ అవును మీ పిల్లలకి నువ్ బయటికి తీసుక వెళ్ళరాదమ్మా
తీస్కెళ్తే వాల్లే మనకి చుక్కల్ చూపిస్తరమ్మా
అదైతే ఒంద అమ్మో అసలకే చిన్న పిల్లలు
ఉ ఇప్పుడు పిడుగులు అన్న
అవును అదే ఓ అదేతే ఉంది
ఏం స్తాం లైఫ్ లో చాలా కష్టాలు ఉన్నాయి
ఇప్పుడు ఉంటే కష్టాలు నష్టాలు ఉంటాయి అమ్మా
ఉంటాయి గానీ ఇట్లాంటి కష్టాలు ఉండద్దు ఏం చేద్దాం ఒక్కొక్కర్ లైఫ్ ఒక్కొక్కర్ల ఉంటది
అదైతే ఉంది, ఇక ఐదు వేళ్ళు సేమ్ ఉండియి కదా ఇక ఏం చెద్దాము ఒక రోజు మంచిది ఒక రోజు చెద్దది
ఉ అంతే అంతే అనుకుని ఉండదు ఇక తప్పదు
జాలిగా
హు
ఇంకా మరి మెయిన్ ప్లేస్ ఉందా
ఏంటి సంగతులు మరి
ఇంకా మీ ఇంట్లో ఏ సీ అవి ఉన్నాయా ఎండాకాలం ఏసీలో ఉంటేనే బాగుంటది.
ఏసీ ఉంది కానీ ఏ ఏసీలో ఉండి బయటికి వెళ్ళేసరికి బయట ఉండలేకపోతున్నాం
అవు అల్వా టైపోయింది కదా అండి
అలవాటు అయిపోయింది వంట దగ్గర కూడా నేను నిల్చోలేకపోతున్నా అంత ప్రాబ్లం అవుతుంది, అందుకే ఏసీలో ఉండే అలవాటు ఉండకూడదు.
అవునుకా బా కష్టం బయటికిద బా కష్టం మసలు ఉండ ఎండ తాకతే కూడా ఆ రూమ్ల నుంచి రూమ్ లోకి వస్తాను కదా ఇలా వేడి గాలి వస్తుంద అన్నమాట మీ డేసులో చల్ల చల్ల గాలిలో ఉండి ఒకసారికి బయటికి వెళ్తే వే
వేడి వస్తుది ఇంకొటి ఏంటంటే చెమట వస్తుది చాలా చెంట వస్తుంది అన్నమాట మనం ఆల్రెడీ అయిపోయినామండి, ఎండకి ఉండే అది మళ్ళీ ఇంకొందులో ఇం కొంచెం
అయ్యో
చేసుకుందాం అలా అంటే ఇంకొంచం అయిపోయా ఎం చేదాం ఇంకా
అందుకోసమ ఏ సి ఒ ఒక మాట ఈ కులర్లు రెండు తీసుకొచ్చుకోవాలి కాని ఏసీ పెట్టు కదు
పెట్టుకోవాలి కానీ ఇక్కడ మేము పైన రేకులు అవి ఆ వేడికి వేడి అంతా కింద దిగేసరికి మొత్తం ఎండ కిందే వండిన ఉండే న్నా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది
అవునా
ఆ అందుకే ఇ వద్దు ఇ వసనే పెట్టుకున్నాం పిల్లలు ఉన్నారు
అవును మీ పిల్లకి ఎల్వ టైప్చ్చ